హలో
నానా ఆ చెప్పురా వినిపిస్తుందమ్మా
ఆ నమస్తే అండి హలో ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు ఆ ఆ వినిపిస్తుందండి హలో ఆ బావున్నానండి పిల్లలందరూ బాగున్నారు ఆ బాగున్నారండి
తిన్నరా అండి
తినలేదండి తినాలి ఈరోజు లేట్ అయింది ఈరోజు ఈరోజుది లేట్ అయిందండి తినాలి
అంతేనా ఎట్లుందండి హెల్త్ బాగుందండి హెల్త్ హెల్త్ బాగుందా మీకు హెల్త్ ఎలా ఉంది బాగుందా అండి అంటున్నా
ఆ హెల్త్ అంతా మంచిగానే ఉందండి
ఓకే ఓకే ఎట్లా డాక్టర్ దగ్గర చెకప్కి వెళ్ళొచ్చారా చూపించుకున్నారా హాస్పిటల్లో హలో హలో
ఆ బా
ఏమైతే ఏమైతుంది
అండి
ఏమైతుందండి మీ గొంతు సరిగా వినిపించట్లేదండి
అను
ఏంట